హే అయిపోలే
మా ఇట్లోకి వచ్చి మా సిదాంతి అన్నటుండు యీ మెడల్స్ పోయినా అందుకు ఇయ్యలేదు వెయ్యి రూపాయలు బొక్క అసలు
ఉమ్ తీగని అ
కనీసం ఈ మూర్ అవును మూడు రోజులు బిర్యానీ పెట్టినయి పోయిడే
ఆ అవ ఒక్కళకే పదివాతాయా కదా అన్న వెయ్యి రూపాయలు అంటే వంద రూపాయలు ద తేచ్చినపుడు
ఏదైనా చిన్న కిట్ ఇచ్చిన మంచి గుండు టీం మొత్తానికి
ఉమ్
పదిహేను వేలు పెడితే ఇప్పుడు మీరే ఒకొ మంచి కిట్ కొనుక్కుందురు
పెద్ద కిటొద్దు
ఆ వెయ్యి రూపాయలు బొక్క
వెయ్యి రూపాయలు పెట్టి ఒక్క వెయ్యి రూపాయలు ఒక్కరిని తీసుకొని బిర్యానీ తెచ్చిన పదొతాయ్ అన్న పది వంద రూపాయల్యి
మూరు రోజలు కడపు నీడ తిందురు
ఉ
ఈడ మొత్తం దోసుకొని తినడమే
ఇయాలా మళ ఆడే ఆడేటోనీ ఆడని ఎట్లే అందరికి బ్యాటింగ్ రావాలని ఆడేటని ఆకు సెన్సరీ చేసేటని దింపేసింళలు వాడు పాపం ఒకటే ఎతాను ఆసెన్సర్ ఏనలే అనుకుంట
ఆహా
అందరికి ఛాన్స్ రాలని మా టీం గట్టిగా ఉందన్న మా టీము ఇంకోటి చిన్న టీం కలిసి వాళ్ళు అతను చేంజ్ చేద్దాం వాళ్ళ కూడా గెలవాల అనుకుంటే వాళ్ళని అన్నారు తంద్రం కలిసి వద్దులే అనుకుంటాను
శ్రీపాల్ అని ఉంటాడు శ్రీపాాలను హరి
సరే అ రేపు ఎలో నుేంచి చెల్లి స్కూల్ా
ఉ రేపు ఉగాది
రేపు పండాలి ఏం ఉంది మరి స్పీకర్
ఏం లే పచ్చడా ఇక బోండా ఎక్కు ఉంటాయి ఇక
హ
అయ ఈ రోజు ఆడుతాంటే ప్రాక్టీస్ కూడా అయితు ఇంక మళ్ళా గ్రేస్ బాల్ మ్యాచ్లు ఉన్నాయంట అది మా క్యాంప్ ఉంటదిగా ఆ క్యాంప్ తరపు నుంచి గ్రేస్ బాల్ మ్యాచ్ లు
హర ఎంపుబోత
పోతం
హలో
ఆ హలో
ఈ ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పో పోతారా
ఆ పోతాం అందరం
ఉ ఈ పైసలు కట్టాాలడ ఎమన
ఆడ అంతా ఫ్రీ వాళ్ళు మళ్ళా పోయేటప్పుడు ఒక బణం నయిచి పంపిస్తారు
బస్ వాలే మంచోలు
ఉ మళ్ళా రోజు ఫోర్ టు సిక్స్ అంతా ప్రాక్టీస్ అయపిత్తరు ఫస్ట్ టూ ఒక వన్ అవర్ మొత్తం ఎక్సర్సైజ్ లేపిస్తారు
ఉ
మీర్ తర్వాతి బ్యాటింగ్ స్కిల్స్ అని నేర్పిత్త రు
ఊహు
ఇగ లాస్ట్కి సమ్మర్ హాల్ డేస్ యండ్ అయ్యేటప్టి గ్రీస్ బాల్ మ్యాచ్లు పెడతరు గ్రౌండ్ల శంగాపురం ఉంటదిగా అడ హన్మా పెద్ద ఉండడా దానవ్ తల ఒతె ఒ గ్రౌండ్ ఉంటుంది ఆడిపిత్త రు
ఊహు
ఊ మళ్ళా అలా ఆనె దా క్యాంపు కు లీడరూ అనే అవ్రూ ఆ అజ్జ నాన్న ఉంటడు అనీషా మూడ్స్ చాల వర్స గెల్చిన ఎలక్షన్స్ లొ
ఆహా
మన బొచ్చడు పైసల్
అదీ మళ్ళా అటూ హైదరబాద్ల కిర్ కెట్ అసోసియేషన్ ఉంటదిగ మొత్తం
ఊ
అదే వెట్టిందీడ
ఊహు
ఎస్పి వాళ్ళ కొడుక్ కూడి ఈడికె వత్తడు మా ఖర్రె ఉంటడు చూడు ఎస్పియాన పేరేందొ
ఆ
ఆయన కూడ డా ఆల్ల కొడుకు కూడా ఈడికె వత్తడు ఆయనకి కిట్ ఎస్కోని మ మంచినె ఆడతడు
ఆ
ఉ ఉ న్నయ్య లైతె కొ ఈ మ స్టేడియం మద్ద నుంచి కొడితే ఆడా ఇట్లా బాక్సింగ్ ఇట్ల చేత్తర్ చూడు స్టేడియం లా ఆడ వడ్డయ్ హలో ఇనవడట్లేదు
మొదా
హలో
లక్కు